బ్రేక్ టైం కి ఏం పడిద్ది
ఏం పర్లేదు
దీరు కట్ చేయంగానే మీకు మీ కాల్ కి ఎంత రేటింగ్ ఇస్తారో అని పడట్లే
లేదు పడలే అదే కట్ అయింది కదా నేను కట్ చేయలేదు
ఏ నేనే చేసినా కాని పడతుది ఈసారి చెక్ చెయ్య ఈసారి కట్ చేసినాక
ఓ అయినా కాని పర్లేదు
పడలేదు అంటే నువ్వు టాస్క్ కంప్లీట్ చేయాలి మళ్ళీ అంటే నాకు నువ్వే నువ్వు నా నువ్వు నా నెంబర్ కొట్టి నాకు కాల్ చేయాలి
అది తర్వాత చూద్దాం నేను ఇప్పుడే చేయకు అని చెప్పేలోపో ను కట్ చేసినావు
అవునా ఏం కాలేవే మాట్లాడు నేనేమి ఎవరో కాదు ఎందుకంత భయపడతావు
అంత లేదు కానీ కిందికి వస్తున్న
హ చెప్పు ఇగ నీ డే ఎలా గడ్చింది ఇరోజ నా డే ఇలా గడిచి
ఏ తిరుగుడు తిరుగుడు అంత తెలుసా మొత్తం ఇప్పటిదాకా తిరుగుడే ఉండే
హ
మొన్నటి నుంచి బిజీ బిజీ అయిపోయింది మొత్తం ఈ కాల్ మాట్లాడదామంటే టైం లేకుండా పోయింది నాకు టైం ఉన్నప్పుడేమో నువ్వు చేస్తాలే వ్
ఇంక అక్క వాళ్ళు అందరుూ ఉంటున్నారు ఇంట్లో ఇక ఈ నిన్న మొన్నటిదాకా నేను సరిగ్గా చేయలే పోలే ఇవే అయినయి ఆళ్ళ ముందు మాట్లాడలే
కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ నేను ఆప్ అలా ఉన్నోడికి నువ్వు వస్తలేవు సరే నేను ఆన్లైన్ ఉంటాను కాల్ చేశా అని చెప్పి మెసేజ్ చేసి నేను ఇంతక నుంచి అట్లనే వెయిట్ చేస్తున్నా
నువ్వు నిన్న ఆంటీ పిలుస్తుంది అనుకుంటా వెళ్ళిపోయినావు్ రానే రాలేదు నేనేం చేసేది
మత
నేను షాపింగ్కి వెళ్ళకి రెడీ అయిామని రెడీ అయ్యే టై లో కాల్ చేద్దాం అనుకుని నీకు చేస్తే సరే అన్నావ్ మళ్ళండి ఆంటీ పిలుస్తుందిన్నా్ సరలేని మెసేజ్ గ్రిప్ ఇయ్యలే అప్పుడు చూసుకోలే సర్లే అని రెడీ అయినం షాపింగ్ ఒకకాసేపు వాళ్లతో మాట్లాడి టూ కట్ల పోయినం షాపింగ్ కి
అదే నేను వెయిట్ చేసి అంటే మెసేజ్ చేసి నీకు అప్పటికి నువ్వు ఆ మెసేజ్ చూసుకోలే నేను అప్లోడ్ చేస్తా కాల్ చేయని మెసేజ్ చేసిన చేసినా నువ్వు అప్పుడుకిూసుకోలే ఇ అంట పిలుస్తుందని ఇక నేను మళ్ళీ ఆడకొచ్చి అంట పిలుస్తుందని చెప్పేసి ఆ మెసేజ్ డిలీట్ చేసినా ముందు చేసినా మెసేజ్
హ
అట్లా అయింది కథ
ఇగా ఏమో నేను నిన్న హడావిడిలో ఉనలే
హ
నీకు మొన్నే వచ్చింది కాబట్టి నీకు ఇంకా టైమ్ ఉంది కానీ నాకు ఆల్రెడీ వచ్చి వన్ వీక్ అయితుంది కాబట్టి టైం అయిపోద్ంది
వన్ వీక్ అయితుందా నీకు వచ్చి
సాటర్డేనో ఫ్రైడే నో
నా కూడా అదే రోజు వచ్చింది
ఏ నువ్వు నాకు వచ్చిన తర్వాత నీక వచ్చింది నేను అడిగితే నాకేం రాలేదు అన్నావు నువ్వు
ఆ రోజే రిఫ్రెష్ చేసినా కదా
ఊ మే బి అట్లే వచ్చిందేమో
ఊ అప్పుడే వచ్చింది ఆ రోజ్ నీకు మెసేజ్ కూడా చెసిన అప్పుడే
ఊ
ఊ ఇంకా మరి ఏం కరి ఎసుకుటూరు మరి
ఏమో ఈరోజు పులిహోర చేసుకున్నాము ఉ ఆ వాల్ ఇల్ అదే చేసినారు నేను ఈ రోజు వస్తున్నా అని తెలుసు కదా కొంచమే వెండి నా పిల్ల రైసు దేంక్
ముకురుకి సర్పోదా
మధ్యాహ్నం నేను పొద్దున్న తినలే మధ్యాహ్నానికి కొంచెంంగా ఉంటే ఇగ ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయి ను నేను ఇంకో అమ్మాయి
మరి ఇంకొక ఆమె
ఆ మధ్యాహ్నం తినదు కాని ఆమెనే వండింది కొంచమే ఉండింది రైసు
ఆమె తినదని చెప్పేసి ఇద్దరి కోసం అండిందా
ఒక్కల్ మందమే వండిందే అది ఒక్కలకి నేను అది నేను పొద్దున్న తినేసి ఇద్దరికే మధ్యాహ్నం ఒ ఉండనే ఉండపో నేను మధ్యాహ్నం తినకుండా నేన్ పొద్దున్ తినకుండ మధ్యాహ్నం షేర్ చేసుకుని తిన్న ఊ
ఎందుకొ మరి మరామె అట్లా ఏస్తుంది ఈ ఇప్పుడు తినడమే మానేసింద ఆమె ఎక్కడ
ఊహు తింటది ఎందుకు తిందు
మరి మధ్యాహ్నం తినదన్నవ్
మధ్యాహ్నం ఒకటే తిందే అమ మార్నింగ్ ఐతే తింటది
అదే ఆఫ్టర్నూన్ తినడం మనేశిందామే
ఊ
తీసుకుపోవద్దంటే తినడం మనిషింద
ఎంత ముందు నుంచే తీసుకోవలేగాని ఏమోనే ఈ టూ ఇయర్స్ ఎప్పుడయిపోతాయో నేను ఎప్పుడు బయటపడతానో
టూ ఇయర్సా వన్ ఇయరే కదనే
ఊ వన్ అండ్ హాఫు
వన్ అండ్ హాఫ్ ఏడా ఇప్పుడు ఎప్పుడూ ఆగస్టతె అయేపోతది
ఊ ఇ జు జూన్ లో ఈ సెమ్ అయిపో పోద్ది మళ్ళీ జూన్ కి నాది కాలేజ్ అయిపోద్ది
ఊ ఏప్రిల్ మే జూనే కద త్రీ మంత్సే ఆ త్రీ మంత్స్ గడిసిపోతే ఇంకో వన్ ఇయర్ అంతే అయిపోతది
రకంలా ఉంది నాకు
ఉ
నరకంలా ఉంది నాకు
అది అడ్జస్ట్ అయిపోలా
అవ్వాలి అనుకుంటున్న కని అవ్వలేకపోతున్నా
నువ్వు అవుతావు అది నాకు తెలుసు స్టైపు ఇప్పుడు అది తప్ప మనం ఏం చేయలేం కదా అంతే కదా ఇగ మనం అది తీసుకున్నాం డిగ్రీ తీసుకున్నాం అయిపయే అడ్జస్ట్ అయిపోలే
ఇక్కడే మన దగ్గరలోనే తీసుకుంటే అయిపో ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కాలేజ్ కెళ్ళేదాన్ని
హ్మ్మ్
ఇక్కడేమో దూరం అవడం వల్ల పంపించలేదు తగ్గినక పంపిస్తా అన్నాడు
మన దోస్తులాగా తీసుకొని ఉంటివి. నువ్వు కూడా
ఆ
ఆమెతోటి మంచిగా పోతుంటివి కాలేజ్కి
ఆ కాలేజీ లో నేను ఎందు తీసుకుంటానే
నేనైతే ఫస్ ఫుల్ జెలస్ ఫీల్ అయిన తెలుసా మీరిద్దరు అదే మా స్నాప్ లో పె పడుతుంది నేను లేనని బాధ బాధ అయింది నాకు
ఉహు
ఆరోజు మల్లా నువ్వేమైనా మెసే జైన చేస్తవంటే మెసేజ్ లేదు ఒక కాలు కూడా లేదు. అంతకు ముందు నుంచి?
పోనే పట్టుకోలేద నేను
అదే మళ్ళా అంటన్నా గదా. అంతగ ముందు కాల్ చేద్దామన్నా అప్పుడు కొంచెం బిజీ ఉండుంటివే నువ్వు
హ
హ్మ్మ్
హ్మ్మ్
పెద్ద మనిషి పనులెత్తుకున్నవా అన్న?
ఇట్లే ఉంది
ఒక టీ పెట్టడం అయిపోయిందా మరి?
ఏంటి తాగిన తర్వాత నీకు కాల్ చేసిన
అవునా ఆంటి వాళ్ళెట్లున్నారట మరి? కింద రూమ్ ఆంటి వాళ్ళు
మంచిన అన్నారు
అంటే రా రాగానే అడిగినవ లేదా?
క కనపడింది ఎంట్రీ ఇస్తుండేనే
హు
కాలేజ్ పోయరు ఎల్న కూడా అన్నది
నువ్వు నిన్నే అడిగిందన్నట్టు రివర్స్ నువ్వడగాల్సింది!
ఆంటీ ఎన్న న ఆంటీ అన్న మాట్లాడలే ఇక తర్వాత రూమ్కిి రాగానే పడుకున్నా ఆంటీ బిజీ ఉంది ఉగాది కదా
ఆ ఉగాది అక్కడ సెలబ్రేట్ చేసుకుంటరా?
మ చేసుకుంటారు వీళ్ళు అన్ని క్లీన్ చేసుకుంటున్నారు సో ఇల్లు మొత్తం దులిపి సో ఫస్ట్ క్లీన్ చేసి స్కూ
కొత్త సంవత్సరం
ఆ మనక్లా నైటీన్
ఈ నైన్టీన్కా
ఉ ఏనైంటిని
ఊహు
హ తలక నిీవత్సంగా నస్తుంది
అయ్యో మసాజ్ చేసుకొనంటివే!
ఇద నా సిజగాం పోద
విక్స్ పెట్టుకో మరి
ఆ లగేజ్ వచ్చింది లగేజ్ అట్లే పెట్టినా, సర్దలే ఏంలేదు నా బ్యాగ్ అట్లే ఉంది.
మర్సదుకు
ఓపికలేదు ఓపికలేదు అబ్బ ఏమే అమ్మ తలకాయ నొస్తుంటే, ఇంకా సు లొల్లి పెడతాన్నవ్ హనీ గిన్నెల సప్పుడి
నిజం నేనే ఏసిన
ఉమ్ ఏం లేవ తిన్నర్ ఇంకేం లేవ ఉమ్ ఏం చేస్తలే ఏం చేస్తలే ఏం దెస్తవ్ మరి
ఏం జూస్తున్నవ్
ఏ నీరసం వస్తుంది నాకు
నీరసం ఆ
తలనొప్పి, నువ్ ఏడిపోదామన్నవ్?
అరె కొంచం మసల్
ఓర్ తెచ్చుకుందాం నన్న రైస్ నీ ఆరై వండుకున్నాం పెట్టేసేయ్ రైసు వెళ్లి చూద్దాం ఆంటి కాల్ లిఫ్ట్ చేయట్లే, ఎందుకు రైస్ పెట్టి ఓహో అడిగేసద్దాం అట్ల పెళ్లి. నీ రైసు మళ్ళ ఒక్కదావెలా ఎల్తవ్, వస్తలే పెట్టసిరా ఉమ్ ఏమేమో
మరి ఇంకో అమ్మాయి ఒస్తలేదా
ఇప్ లేదామే రాదు. ఇంట్లోనే రూమ్ లోనే ఉంది గని, ఆమె ఎడికి రాదు ఆమె కాలేజ్ లో కాలేజ్ లో యాక్టివ్ ఉంటది, రూమ్ కొత్తే ఉమ్ అనుకుంటుంటది. టెన్ మినిట్స్ అయిపోయింది బ్రో. నేను ఇప్పుడు కాల్, ఉమ్ ఎవరు చేసినా ఏం లేదు గని కాల్ కట్ చెయ్యంగనే పోయి ఆ మెయిన్ పేజ్ కెళ్తది కదా అప్పుడు టాస్క్లు ఓపెన్ చేయ్, టాస్క్ అయిపోయిందా పూర్తి అయినట్టు పడిందా లేపోతే అట్లేటువంటి టాస్కులు ఉన్నాయనిబడిందో జూడు.
ఆ సరే
ఉమ్ మళ్ళీ చేస్తే ఎమ్మటే చూడు.
సరే ఇదే ఇప్పుడే వద్దు
ఆ మళ్ళీ ఇంగ ఇదొక్కటి అయితే అయిపోతది మళ్ళా నుజేయవ మళ్ళీ నాకు రేటర్ను
మళ్ళా నేను తర్వాత చేస్తా, రేపు వీలయితే రేపు టైం ఉంటే నేను రేపు చేస్త.
రేపు జేద్దులే
సరే ఇప్పుడైతే కట్ చేస్తా ఆగు
ఆ
సరే